హలో
హలో
ఏరా
ఏ ఎట్లేదు ఇంటికనే మన్న
ఇది ఆర్మీ ఎగ్జామ్ రాసి వచ్చినావుగా నువ్వు మొన్న అప్పుడు పోయినా సారీ
ఆ
దానికి ఏమేమి మటుక పోవాలి ఎట్లా పోవాలి ఆధార్ కార్డు ఫోటోనా
వచ్చినప్పుడు అడ్మిట్ కార్డు వత్తదిగా అది ఆ అది ఆ మూడు సాల్
ఆ కోరిగి సెంటర్ నాదీ ఐ యాన్ డిజిటల్ జోన్ పడ్డది మ్మ్ వాటి పెళ్లికెల్ ఒకటి ఉంటది పడ్డ పెల్లికి ఎళ్ళి
ఒడ్డ పిలికెలా
ఆ
మ్మ్ కూతులు వత్తానేగా
ఎక్కడున్నావ్
ఇప్పుడ అ బడికెళ్ళి వచ్చినా మరే
మ్మ్ బా బాగున్నా
అవులే
న అవానులే
తో వత్తానే నాకెలో వత్తానే మ
అదే మరి నువ్వు అంతకు ముందుకు రాత్తి ఇక ఎట్లా రాసినవు ఎట్లుంటది ఎగ్జామ్ అని చేసిన
ఇయా కంప్యూటర్ బేస్ త్ గదా పోయినంక్ ఇంకా ఏమంటే స్టార్ట్ అయితే గంట టేపు ఉంటది ఎగ్జామ్
అ
ఇగ దీనికి పది నిమిషాలు పదైదు ఆ తంబు అయి
ఆహా
స్కాన్ చేత్తడు స్కాన్ చేసి సిస్టం నెమ్మర్ ఏసి ఇత్తాడు
అవునా
ఆ మ్మ్ మ పట్టుకోబాతున్నప్పుడు ఓన్లీ ఆధార్ కార్డు ఆవ్ అడ్మిట్ కార్డు ఫోటో వట్ పట్కొని పోవాల ఒక పెన్ను పట్కపోదు చేతుల కాళ్ళకి ఏది ఉండదు ధారలు గీరాలు
అంతేనా బెల్టు కూడా ఉండద్ అంటగా
ఏజ్ ఉండదు అలా పోయినంక వాడే ఇత్తడు
షన్ లీజీ గొత్తయా హార్డుగుండయా
ఇ అగ్ని మీరు మేబీ మొత్తం టెన్త్ టెన్త్ బేస్ మీంద వస్తాయి.
అంతేనా
ఊ ఈజీగానే ఉంటది.
అదే కొన్ని ప్రాక్టీస్ చేసినా మరీజీగా వత్తాదా మరి ఎట్లా ఊ
ఈజీ అంటే ఇక చదివితే ఈజీ అనిపిస్తది అసలే చదకపోతే ఇక
మనఅనుకోగానికి మీ ఫ్రెండ్ కానికి జాబ్ వచ్చిందంటగా ఆర్మీలా
ఆ వచ్చింది వాని అదృష్టం బాగుంది.
ఎట్లా వాడు ఎగ్జామ్ రాసిన రాత్తనేనా లేకపోతే డైరెక్ట్గా
రేయ్ ఎగ్జామ్ రాసిండు ఆ రాశిండు గాని ఇగ వానికి అదృష్టం గట్టి ఉన్నది.
ఇంక అట్లా అదృష్టం ఉండాలి ఇంక ఎంత చదివి వేస్ట్ కాని
వాడు ఏముండు ఇప్పుడు ఎట్లా వచ్చిండు తెలుసా నాకాడికి
ఊ
నైటు పన్నెండు గంటలకు ఒచ్చిండు అడ్మిట్ కార్డు వచ్చిందారా చూర్రా అని నైటూ ఓపెన్ చేత్తే తెల్లారేట్టుగా ఉంది. తెల్లారైదు గంటలకే పోళ్ళ మళ్ళ అప్పటికే టైం నైట్ పది తొమ్మిది పదకొండు ఐతన్నట్టుంది. కత ఇంక నైట్ నైటే బండివేసుకొని వెళ్ళిండు
ఓలోల్ వేళ్ళంట
అడొక్కడే ఆడును ముఖేష్ గాడు పోయినట్టుంది.
అవునా
ఊ పొయ్యి యాక్టివిటీ పెట్టిండు వచ్చింది.
ఆహా
వచ్చింది వానికి వచ్చింది నాకు రాలేదు ఇజ్జత్ తిత్తాండ్రు ఊర్లే
అవునా
ఆ
ఇగ అది ఎవాలొల్లక్ వాళ్ళకు ఉంటది అందరికి వస్తదా కాని
నే వానికంటే ముందు నీక చేస్తానవ్ నీకు కొత్త లేదు ఆయన కొట్టిండు ఒక్కటేసారి అది ఇది అంటాండ్రు ఇగ
లక్ ఎంతుంటే అంత
అది మనకు రాసిపెట్టి లేనప్పుడు ఎన్నిసార్లు రాత్తేంది ఎన్నిసార్ రాయకపోతే
ఆ గంతేగా
ఊ ఇప్పుడు ఆది వాళ్ళు కరోనా బ్యాచ్చోళ్ళకు ఒక్కొక్కరికి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ జాబులు వస్తలలేవ్ అట్ట్ ఏం బెట్టిండు వచ్చినందుకు
అతయి!
హ్మ్, ఇప్పుడు అయే. అప్పుడు, సదువుకొని జాబ్‌కి అప్. అప్లై చేసినందుకు, వోతనై ఇప్పుడు.
హ్మ్.
ఇగ అంతేలే!
ఏం, ఏంజేతం మనం?
అయినా ఇది అగ్నివీర్? కొద్దిగా! మా సార్ వాళ్ల, ఎన్‌సీసీ సార్ వాళ్లు ఏమంటాన్లు అగ్నివీర్ దండగ అంటాన్లూ.
అదే మా ఫ్రెండ్ గాడు కూడా ఒకడు పోయిండంటా. వేస్ట్ రా అక్కడా. డ్యూటీ ఉండదు, పాడ ఉండదు, వేరే వేరే పనులు చెప్పించుకుంటారు. అది ఇది అంటాన్లుగా కొంచెం వాల్యూ థి!
ఆహ్! ఇప్పుడు వీడు కూడా, అయితునై అంటాడు.
ఎట్లా ఉందంట, మరి ఆడా.
కానిస్టేబుల్ అన్నా, యెస్ఐ అన్నా, చూస్కోరే ఈ అగ్నివీర్ వోడురా అంటాన్లు.
అంతేనా!
ఆ. కాకపోతే! టీ ఆర్మీ మీద చేయంటాడు.
టీ ఆర్మీ, బాగుంటదంటగా?
ఆ. టీ! వాళ్ళు అట, సంవత్సరంలో ఒక ఐదు, ఆరు నెలలు ఉంటదంట, డ్యూటీ గంతే.
అదే! ఐదారు నెలలు ఉంటందంట, తర్వాత ఇంటికాడ్నే నంతా. మళ్ళ ఒక! ఐదు, ఆరు నెలలు ఉంటదంట. తా సంవత్సరానికి అదీ, మంచిగా ఉంటదంట. పో ఆ వీల వీళ్ళ లెక్క చిన్న- చిన్నది కాదంటగా, అది.
చిన్న-చిన్నది కాదు? కానీ, అది సెలక్షన్ ప్రాసెస్ చానా.
హార్డ్‌గా! ఉంటది, తెలుసు-తెలుసు.
ఒకసారి పోదాం అనే, ఇట్ల తెలిసిన, ఒక అకాడమీ సార్‌క ఫోన్ జేశినా.
హ్మ్మ్.
ఒకటే! మాట అన్నాడు.
హా.
ఖచ్చితంగా! కొట్టగలుగుతా అనుకుంటేనే వో, లేకపోతే. అయితే! వొద్దు అని జెప్ప్. వెయ్
అడికిపోయి వేస్ట్ అని, అట్లా చెప్పిండేమో.
ఆ ఈ మొన్న అల్లం శివగాడు, శరణ్, సందీప్ గాడు ఇల్ వెయ్యిళ్లి.
ఆ
ఒకలేదరనే తీషిండ ఆట.
అంతేనా.
ఆ.
వీళ్ళ ఎంతా కోట్లులాంట.
కొట్టిరాట, అబ్బా అన్నా మంచిగనే. వీడు సంధీ గాడు, సెలెక్ట్ అయినా అంటాండు కదా? వాళ్ళ మాటలు సగం, బోకర్ మాటలే ఉంటాయి.
నియమ మనం, నార్మల్ దాంట్లో సెలెక్ట్ అవ్వడే గ్రేటు. టీ ఆర్మీ అంటే ఏమనుకుంటాన్లు?
హ్మ్, రన్నింగ్ కొట్టిన గానీ, వెయిట్ పోయింది రా, అని చెప్పు. తరిగ.
వెయిట్‌ పంపించి, గీ అడుగు. నీకు!
వాడు, సందీప్ గాడు ఎటున్నాడు? కట్టెపుల్లున్నాడు.
హ్మ్మ్, ఆ! అయినగాని ఇప్పుడు నువ్వు. హ్మ్మ్మ్! రన్నింగ్ కొట్టివంటే, నైంటీ నైన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యినట్టే అంట.
ఇమ్మ్హ్..
టీ ఆర్మీలా.
అదే.
అగ్నివీర్ అంటే తీసేస్తారు ఏమో తెల్వదు గానీ, అద అయితే రన్నింగే హా గట్టిగా ఉంటది అంటగా.
ఆ.
ఫస్ట్ వచ్చిన ఇద్దరిని, ముగ్గురిని తీసుకుంటార అంట.
అదే. ఎంటా ముగ్గురు నలుగురిని తీసుకున్న మళ్ళా అడికి పోయినంక ట్రైనింగ్ లా కళ్లుశేతులు ఇరుగితే ఇంటికి పంపిస్తారట.
అవునా.
ఆ ఇప్పుడు షేక్ . కరణ్ వాళ్ల బ్యాచ్ లా నలుగురు ఐదుగురు వేయుళ్లట కాలు చేతులు ఇరిగి.
ఏహే.
అయ్య్ హడా, నీదే ఇగా, వాళ్లు అని ఆ? అతి తెలివి చూపితరు కదా రా.
ఇపుడు వీన్ డ్యూటీ, అండ్ డైట్ గన్? దగ్గర.
జనరల్‌గా సెక్యూరిటీ లేకనే.
అంతే నార్మల్‌గా తిరుగుడే నా? గన్ వాట్టుకొని?
అర్మ ట్రైనింగ్ సెంటరు, హెడ్ ఆఫీసులు ఉంటాయి కదా?
ఉమ్మ్ వా అక్కడ ఉండుడేనా?
ఇద్దరం, ఇట్లా షిఫ్ట్ల వైజ్ డ్యూటీ అంట.
ఫామ్. పాపం, ఇబ్బందే ఉంటది.
మొన్నడ ధంకా, పంజాబ్ లా జేశిండు.
హ్మ్మ్.
ఇగ పంజాబ్ లా, కొద్దిగా బార్డర్ ఏరియా అన్నట.
ఆ ఆ.
ఇగ బార్డర్ లా, వాళ్లది ఆఫీసు ఉంటదంట, ఆఫీస్ లోపట్లే నంట, డ్యూటీ ఇంధీ.
ఆ హా!
బార్డర్ కాడ, కధా ఆట.
ఆఫీస్ లో, నేనా!
ఈ మొన్న, ఆపరేషన్ సిందూర్ అప్పుడు ఒక్కొక్కని, గజ్జ మనది అట.
అవునా.
హ్మ్. వోయ్లా, ఆ అప్పుడు స ఆపరేషన్ సిందూర్ అప్పుడు, వీళ్లు ట్రైనింగ్ వోలే ఉన్నరు.
ఆహా.
వాళ్ళ సార్ వాళ్ళు చెప్పిళట ఇట్లా ఎట్లా ఈసారి పాకిస్తాన్ను కలిపేస్తాం అది ఇది అన్నారటగాని అంత డొల్ల అయిది
ఆ
ఇప్పటికి ఓడు కలిపేయాలంటాడు ఓడు దాని దాన్ని అ అ తను
ఇక అంత ధైర్యం ఉండదులేదు ఎందుకంటే మళ్ళా వాళ్ళు రివర్స్ అయితే మళ్ళా ఇటు ప్రజలకు చనిపోతారు అటుపోతారు
ఇప్పుడు అది మొత్తం ప్లాన్ ప్రకారం అటాక్ చేసిందట అది ఆపరేషన్
ఆ
అ లాడి టూరిస్ట్లను చంపలా
ఆ అదే అదే
అదిొ ఒక రెంనెల్ల మూడు నెలల ముందనికె ప్లాన్ వేసి మళ్ళా ఇట్లా పక్కా వేరే స్టే వేరే కంట్రీ ఎకెళ్ళి మాట్లాడిచ్చుండ్రు
ఆ
అంతది ప్లాన్ అనే నాంట మొత్తమ్
అప్పుడే మోడీ ఒక ఇంకా కొన్ని లక్షల మందిని సైనికుల్ని తీసుకొని
ఏ సైనికులు అవసరం లేదు ఒక్కటే అది మన బ్రమోస్ ఏదో ఉంటది మిసైలు
మిసైల్ కావాల్నంటే ఇక దానికి ఉండాలి పర్మిషన్లు
మనలో కొద్దిగ సెంటిమెంట్ ఎక్కువనాయ
ఉ ఉ
ఇప్పుడు ఆ మిసైల్ అయితే అలా ఒక గడ్డి పోస కూడా పుట్టదు
ఆ అందుకనే కదా
ఇప్పుడు ఆ పిచ్చకుండలు వాళ్ళు చే వాళ్లు టెర్రరిస్టి నార్మల్ వాళ్ళు కూడా పోతారాయ త ప్రజలు కూడా పోతరాయ
అదే అలా కూడా ఉంటారులే అందరూ ఉన్నారు మంచి అంద కొంతమంది మంచోళ్ళు ఉంటారులే
హా
ఎగ్జామ్ అదే రేపు ఎగ్జామ్ ఉన్నది మరే ఏమేం పట్టుకపోవాలి ఎగ్జామ్ ఎట్లుంటది తెలుసుకుందాం అని ఫోన్ చేసినాను ఇంతకు ముందుకు రాసినావు గాని
ఊ ఏమంతా టఫ్ ఏమి ఉండదు కాపోతె ఆడ చెక్ వాడు చెకింగ్ చేసేటోళ్ళే అది ఉండదు ఇది ఉండదు అంట
ఇగ అన్నీ తీసుకొని రూమ్ దగ్గరనే అన్ని తీసి రూమ్ లో పెట్టి పోతఇగ
ఆ
నేను ఎగ్జామ్ రాసినాక ఎట్లా రాసినొ ఫోన్ చేసి చెప్తాతీ
ఆ సరే మరి
సరే ఉంటాన
మ్